హలో
హలో
హలో ఏంచేస్తునవ్
ఎం లేద్ వట్టిగనే ఉన్నం తిన్నావా అన్నం
నేను ఇప్పుడే తిన్న బీరకాయ పప్పు ఆ ఇంకేంటిది చారు వంకాయ ఆంమ్లెట్
బిరకాయ పప్పు ఎసుకుని ఏమో తిన్నట్టు పెద్ద అది చారు ఆమ్లెట్ అనుకుం ఆమ్లెట్లు ఎసుకొని బగ్గ తినుకుంటా అదే ఇగ కూరలండితే మా ఇంట్ల తినరని చెప్పలేదా నేను
మీది ఎం కూర
మాది బీరకాయ పప్పే మాది కూడా మీది మీది మాసేమె ఉన్నట్టుంది గ కూర
అవునా మా బీరకాయ పప్పు అయితే మంచిగా లేదు
మంచిగా లేదా ఏమో మరి రోజు అండినట్టే అండుతా నేనైతే మా ఇంట్ల మరి ఏమేమి తక్కువ ఏందో ఏమో మరి అండ్ల
మీ ఇంట్ల గురించి ఎందుకు చెప్తున్నావ్ నేను మా బీరకాయ పప్పు గురించి మాట్లాడుతా
మా ఇంట్ల కూడా బీరకాయ పప్పు మంచిగ లేదన్నారు ఇయ్యాల్ల
అయ్యో ఇగ బీరకాయలే మంచిగా లేనట్టు ఉన్నాయ్ గా
ఏమో కోసేటప్పుడే అంతగా కోసేటప్పుడే అంత అది ఏమంటారు ఉమ్ పురుగులు పురుగులె అచ్చినయి అంత పూచ్చిపోయినాయి బీరకాయలు మంచిగా లేవు ఈ సా సార్రి మార్కెట్ల మా అత్తమ్మ మంచి దెలే బీరకాయలు ఏ పూచ్చిపోఎశిన అండ్ అనేది మా వొళ్ళకు లేదు త్తమ్మ ఈ సారి మార్కెట్ల మంచియి తేలేదు ఇగ అది ఎక్కడ పొయిందో అండే కాడ పొయిందో అది ఎడ పొయిందో
అహ్మ్
ఇంట్రెస్ట్ పెట్టి అండితే ఎం కాదు ఇంట్రెస్ట్ పెట్టి వండిగాని అయినా కుదరలే
అయినా ఎందుకో మంచిగా వండలే ఇయాల మరి బీరకాయ పప్పు
ఏమో ఇగ నా చిన్న కొడుకుని కొడుత డన్న బాధలనేన్ అండ నట్టున్న
ఆ అవునా వంకాయ అయితే మంచిగానే వండినవ్వు ని కొడుక్కి పొద్దుగాల
ఇగ ఆనికి నచ్చాలి కదా మళ్ళీ అడు తినడు స్కూల్ల్ల
ఉమ్ ఇగ మేమైతే ఎట్లున్న తింటామని మాకు ఎట్లా పడుతే అట్లా అండుతావ్ కాదా
మీ ఇంట్ల ముచ్చట నాకెందుకు చెప్
అదే మా వొళ్ళు మేము ఎట్లున్న తింటాం అని ఎట్లా వాడితే అట్లా వండుతారు. నువ్వు అంటే నీ కొడుక్కి మంచిగా ఫ్రైలు చేసుకొని పెడతావు.
ఫ్రై ఎం చేయాలే ఐదే వంకాయలు కోసినా నా కొడుకు ఐదు వంకాయలకి రెండు టమాటాలు యేసిన. ఆహ్ మంచిగా దానికి ఏంలే అది ఏం లేదు ఇది ఏం లేదు. అంత బరాబర్ ఆడిన పొద్దున బీరకాయ పప్పు గట్టిన వండిన ఆహ్ వంకాయ గట్టిన అండి.
ఇయాల నువు శనివారం దినవేమో నాన్ వెజ్
ఇగ దినా నేను అండన్ రోజే ఆమ్లెట్ ఎసుకుంటరు మా ఇంట్ల అయితే ఇగ
ఇగ ఈ రోజయితే నువు దినవ్ గవ ట్టి కొంచెం మిగులుతది మళ్ళా ఇగ వేరే రోజయితే మిగలదు కద
డబుల్ కమీట తిన్నట్డు తింటం అనా.
డబల్ కమీట ఎప్పుడు చేసుకున్నారు.
మా ఆయన చేసిండు మొన్న డబల్ క మీఠా చేసిండు కానీ తెల్లారేసరి తెల్ల. బాగ బాగనే అండిరు. ఆడితే రాత్రి తినేమన్నా తిన్నరు గాని ఇగ తెల్లారి ఊడ్సి పెట్టినా ఊడ్సి. పెడతాలకే గజులకనే పెట్నా సూడకపోతే నాద తప్పు ఇగా మరి. చూడాలి తినాలి మరి నాదెందుకైతది తప్పు చూడాలి తినాలి ఆన్నే ఉన్. ఉన్నయన్ని.
ఉమ్.
ఊకే తిను తినమంటమ ఏందిగా.
నీకు డబల్ క మీట ఎట్లా చేస్తారో తెలుసా.
ఓ తెలుసే.
ఏ చెప్పు.
ఏ అదే బ్రెడ్ ను కట్ చేయాలి కట్ చేసిన తర్వాత నూనెలా ఎంచాల. అని. ఏంచిన తర్వాత చక్కెర ఆహ్ బ్రెడ్డు. ఆహ్ బ్రెడ్ ఏంచాలి అవేంటి బాదం అవి ఇవి నెయ్యిల వేయించుకోవాలి ఎయించుకున్న తర్వాత. అవన్నీ ఐటమ్స్ అన్ని పక్కకు పెట్టిన తర్వాత వాటర్ లో చక్కెర పోసి చక్కెరగా. చక్కెర కరిగేదాకా వాటర్ల ఇట్లా ఇట్లా అన్న తర్వాత వాట్. చల్ల దాంట్లో బ్రెడ్ యేసి తర్వాత కొంచెం లైట్ గా ఉడికినంక పాలు. మరిగిచ్చిన పాలు అందులో పోసి. అంతే మరిగిచ్చిన పాలు బ్రెడ్ మీద ఆహ్ చక్కర. నేనేమంటాన్న చక్కెర మరిగినంకనే బ్రెడ్ ఎత్తా అన్న. బ్రెడ్ ఎత్తా అన్నంకనే బ్రెడ్ కొంచెం అట్లా అయినంక మెత్త మెత్తగా అయి. తర్వాత మళ్ళ పాలు పోయాలి మరిగిచ్చిన పాలు పోయాలి అని చెప్తున్న నేను మీ ఇంట్లో అట్ల చేయలేదా మా ఇంట్లా అట్ల. నెషిండ్రు మరి.
మరెమొ నువ్వు బ్రెడ్ మర్షిపోయినవు అయి.
ఏ బ్రెడ్ ఎందుకు మరచిపోయినా బ్రెడ్ మరిచిపోలే అవి కూడా ఎసి. రోలా ఆహ్ అదెంటిది యాలకులా.
ఉమ్.
ఆహ్ యాలక్. యలకులు కూడా పాలాల్లేసినం ఇటు దీన్ని బ్రెడ్లు అన్ని వేసినం విందేసినం అన్నేసినం ఆక్. ఐతే అన్ని వేసినాం గానీ ఇగ లాస్టు కు మిగల లేదు అని ఇగ మా ఇంట్లో ఏడిసిర్రు ఇగ.
అయ్యో మరి గట్లా మిగలకుండదింటరా.
ఇగ మిగలకుండదింటారా అంటే నాది తప్పు లేదంలా అది నిన్న సాయంత్రం దాకుండే సాయంత్రం వచ్చి మా అత్త. అయితే నా చేతుల్లా పెట్టింది తిను అని అన్నది తిన్న నేను.
అయ్యో. అందరు షుగరోల్లే ఉండే ఏడ అయిపోద్ది అనుకున్నరు కావచ్చు.
ఏమో ఇగ షుగర్ ఉందంటె ఇగ. ఈ బందం తింటార షుగరోల్లు.
ఊరోలు కూడా ఏం తక్కువ తింలే వటు.
తిన్నరు తినేమన్నా తిన్నారు వాళ్ళు తిన్నాంక వ్యాప్ వ్యాపకులు తిన్నరు తిన్నంక
కంట్రోలా పెట్టుకోవడాన్ని
సంతలో పెట్టడానికేమో ఆపాకులు తిన్నారు. షుగర్ పెట్టడానికేమో ఇది తిన్నరు.
మరిగనయ్యంగాదా ఇది తినకుండుండి ఊకె ఉండేకన్న ఇది తినా. పక్కక్కేళ్ళీ తింటేే అయిపోతది.
ఆ అందుకే ఇక మా ఆ ఆడికాడికయ్యింది ఇంకా
ఇంకేయాలమరి ఆమ్లెట్ వేసినను తినకపోతివి మంచిగా
ఇగ ఆమ్లెట్ దేముంది ఇగ రేపు ఆదివారమే కదా ఇగ రేపు పెద్దగనే ఉంటది ఇగ ఆమ్లె ట్లు గిమ్లెట్లు ఉండయి మా ఇంట్ల అదిగాదుమరి మేకనే కోతడో కోడినే కోతడో మాఆయన
ఉంహు
ఉమ్ మేమేది జెస్నా పెద్దగనే చేస్తం
ఏంటిది కోడి బోటి ఒండుతరా
ఉమ్
కోడి బోటి ఒండుతర
కోడి బోటా
ఆహ్
కోడి బోటెక్కడమి ఆ అక్కడ గిట ఒండుతర ఏంది
మరేమో కోడిని కోసి పెద్దగనే ఎత్తాన్నవంటకద అయితే మరి కోడి బోటి నల్ల గీట ఒండుతరెందాని నేననుకుంటాన
మేము కోడిని కోత్తమో మేకను కోత్తమో రేపు తెలువది అంటున్న నేను
ఇట్లదా
ఉమ్ ఇప్పుడేది తెచ్చినా పెద్దగనే చేత్తరు అంటున్నా
ఉహ్మ్ ఎందుకేముంది రేపేం పండుగ లేదు కదా
లేకపోతే రేపు సండే కదా
పాస్తా ఉన్నట్టుంది మీ ఇంట్లా చేసుకోకపోయిండ్రు మరి
ఏం చేసుకునుడో ఏమో అన్నీ నాకైతే ఇతదీ మా కోడలు వచ్చినప్పుడ ప్పుడల్లా
అయ్ ఇగ ఊకుంటాదా తోముడు తిన్నంక తోముడే ఉంటది మరి రకరకాలు తినాలంటే తోముడే ఉంటది
అంతేనా
అంతే
ఏమో అమ్మా ఇగ మరి మరి మీ ఇంట్లా
మా ఇంట్లగంతే ఇగ మా అత్త ఎప్పుడు బీరకాయ పప్పంటది లేకపోతే టమాట పప్పంటది ఇగ లేకపోతే పల్సర్ పప్పంటది ఏది లేకపోతే దగ్గరకంటది దూరమంటది ముద్దంటది ఇగ పప్పే
పప్పే అంటే ఇగా నా కొడుకులకు సానిష్టం పప్పు ఓ సోరకాయ పప్పూ బీరకాయ పప్పూ టమాట పప్పైతే ఇగా కోసుకుంటారు ఇట్లా తింటందుకు
ఇగ అటయితే చికెను మటన్లే కావాలి ఇటైతే పప్పులే కావాలి
ఆవ్ అవ్వే కూరగాయలు నడవై మా ఇంట్ల
ఆ
ఉమ్ ఇగ మా కోడలోల అమ్ముంది గానీ ఇగ ఆమేం తింటదో ఆమెకే తెల్వదు ఇగ
ఆమె అదింత అదేతే అయిపోయ్ ఆమె వేరేయి మదిగా
ఆమేం తింటదో ఏం కారం తింటదో ఎంతి ఎదో ఏమో కారం కారం కారం ఎప్పుడు
స్వీట్ అయితే మంచిగుండామెక్ గాని షుగరాఏ
ఆ అతయే మరి ఏం చేద్దాం మరి షుగర్పేషంటాయే అయినా తింటది స్వీటూ
ఇప్పుడు లిమిట్లో తీనాల్సొత్తాంది ఇక షుగర్ లేకుంటేనేమో మంచిగా బాదొత్తడి తింటుండే
ఉమ్ నా గుడా తియ నాక్ గుడా తియేటివి తింటే ఆ సేతు లేవ్వది
అవ్న
ఆ కుడిచేయి లేవది నాగుడ్ షుగర్స్ షుగర్ షుగర్ లేదమ్మా నా కు షుగర్ అని ఇగ చిన్నప్పట్నుంచెలి అదిన లేదమ్మ లేదమ్మ లేదు అది చిన్నప్పనుంచి ఉంది చేతు అంతే ఇగ స్వీట్ బాగా బాగా తింటే చేతి నొప్పి లేస్తది
నా గుడా షుగర్ ఏదన్నా తీపియి తింటే కళ్లు తిరుగుతై
అవనా
ఆహ్
ఉమ్
ఇంగ అందుకే స్వీట్ ఎక్కువదినా
ఉమ్
అందుకే కదా ఇంత డబల్కామీట దెచ్చి ఫ్రిడ్జల వెట్టుకున్నా ఫ్రిడ్జ్ లోది గుడ తినే ఎవరో
ఫ్రిడ్జ్ ల వెట్టుకున్నా తిన్నారా అయ్యాయో మీ గింత అదిన్నర్ ఏంది
ఏ ఏం జెత్తం జెప్పు ఇగ ఎవర్నంటం
ఇగ వాళ్ళెవర్ రారు
ఇక మనమే తినాలె గుర్తు వెట్టుకొని మనం తినక మందినంటే ఏమో తది
మరి అగో నేనైతే అన్ని అ న్ల వెడతా పెట్నగుడా మావోలు చూడన్ చూడరు ఇగ నేనేం చేయాలి చెప్పు దానికి ఇగ సెప్పాలి అంటే ఇగ నా ఈ బాధ నాకుంటదిగ ఇల్ దింనరా అల్ దింనరా ఇవి దోముదమా అవి దోము దామ ఎట్లా ఏందీ పర్ల
ఇగో ఊకే బతుకు తోముడు ఇల్ ఇల్లుడ్సుడు తోముడు వండుడు బర్లక్ కుడుదు వేట్టుడు గదే పన ఇగ వేరే పని గుడ ఏయ్యాలె ఆహ్ ఉ
ఇగ మా ఆయన ఉన్నాడు గాని నాకైతే ఏం పని చెయడు
ఇగ పని పని రోకేనా మొత్తం ఎటు పోవలె ఏం జూడాలే అందరు తిరుగుతానరు ఎక్కడ ఏం ఉంటాయి ఆ అవ్వని చూడన్నా ఒద్ద అయితే బీర్పూరో అదే మీ అమ్మగారింటికి లేకపోతే ఈ అత్తగారింటికి గంటే ఎట్లా
ఉమ్ మా ఆయన ఎటు తీస్కపోడబ్బా ఇంట్లనే ఎప్పుడు
మరి ఎట్లిగ గట్లా అయితే ఈ ఇంట్లనే ఉంటే ఎట్లా మరి
ఆ ఇప్పుడు ఇంటనే ఉండుడు ఆది కొనియాడు అందుకే అంత్త ఇగ మా కోడల్ అయిరాన్ ఉంటది ఇగ ఆమెతోనే అయిరాన్ పోతం ఇగ
మరి అట్లాన్న తిరుగు హైదరాబాద్ ఏం గాదు
ఆ
మంచిగ తిర్గచ్చు
ఆమే
మీరు అట్లనా పోయారాయి అటు పోతే తీర్గచుంతా
ఉమ్ మా ఆయన చెట్లు ఎకుతాడు కదా ఆ ఉ
చెట్టులు ఎక్కితే నువ్వు ఎనుకోండి ఏం చేస్తావు పాటలు వాడతవ
ఏన్కనా ఏన్కన నేనుండ
మరి మీ ఆయన పని మీ ఆయనదేనాయి ని పని నీదేయా
ఉమ్
సరే మరి ఉంటా ఇగ
ఆ ఉండు మరి